ఓ
హలో
అక్క వినపడతాంది చేనే
వినపడతాంది
ఆ ఓకే తిన్నవా
తిన్నా
ఏం కూర
పెరిగేస్కొని తిన్న
అన్నావ్ ఇక్కడ అమ్మమ్మ కాడ్నేన ఇంటి దగ్గర తిన్నావా
ఇక్కడ పెద్దమ్మె వండింది
మ్
తిన్నా
స్లోగా మాట్లాడు
క్రౌన్
చింటు పెద్ద చింటు పోయిండ ఐయితే నిన్ననే
వచ్చిండు వెంటనే ఓయిండు
ఆ చిన్నోడు రాడంటర ఇప్పుడు
చిన్నోడు ఎప్పుడత్తడో ఇగ తెలువది
ఆ
ఓ సారి శిన్న బుజ్జి నెంబర్ ఇవ్వు రేప్ ఓ కలిషద్దమా ఉన్నరు ఉన్నరు
ఇయల పోదామని నువ్వే కదలకపోతివి సరే తమ్ముడు ఉన్నప్పుడు మాట్లాడాలక్క అమ్మకు చెప్తే అర్థం కాదు అయితే అమ్మ అన్నది కదా తమ్ముడు మీ నాన్న పేరు మీద ఏమో గట్టినట్టున్నది నేను అడిగిన నిన్న
ఆ
నాన్న పేరు మీద కట్టినట్టు ఉన్నది నా పేరు మీద కడత్ దా చూద్దాము అక్కనే రమ్మను అన్నది వాడున్నప్పుడు అడిగితే బెటర్ కదా మనం మనకు తెలవదు నిన్నున్నడు కాని ఇయాళ లేేడు ఇగ మరి వాడు ఉన్నపుడు నిమ్మలంగా అడుగుద్దాం కడతా అంటాందిలే అమ్మగని
ఆ నీది ఐడిది దీస్తే ఐడి తీయిమంటవా నీది అచ్చేయ్ కమిషన్ ఇయమంటవ ఎట్ల
కమిషన్ అంటే ముందే తక్కువ చేసి తీసుకోవచ్చు కదా
ముందు నా దగర ఉండద్దా కలిపి కట్టనంటే వచ్చినం వడ్డంటే ఇత్తం
ఏమో చూద్దాం అసలు అమ్మ అసల్ అమ్మ ఏజ్ ని బట్టి ఎంత ఉంటయంటవ్
యాభై సంవత్సరాలు దాటితే ముప్పై వేలు కంపల్సరీ
అవునా ఆధార్ల ఎంతుందో ఆధార్ కార్డు నా దగ్గరే ఉంది చూద్దాం.
నీ దగ్గర్నె ఉందా చూడు యాభై యాభై దాటే ఉంటది
అంతేనా
ఊ
ఉ ఉ
కట్టుకుంటే బెటర్ రా వాళ్ళ ఏజ్ అయిపోయినంక మనం కట్టుకోం
ఊ
ఏజ్ ఐయిపోయినంక అనుకుంటే ఏం రాదు
అంతే గద మరి నేను అదే నానకు గురించి అంటే అన్ తమ్ముడు కట్టిండేమో అని అన్నది ఒక మాట అందుక్ ఇగ వానే కరెక్ట్గా అడుగుదామంటే వాడు ఉండట్లేడు వాని కరెక్ట్ గనుక్కున్నాక నీకు చెప్త నేను ఎవరిదన్న ఒకరిది కట్టించుకుందువ్ విన్పడతాంద?
ఆ.
వినపడుతాందా మాట్లాడేది.
ఇనడుతుంది.
ఆ అదే మరి వాన్నీ కనుకున్నాక ఏ విషయం క్లారిటీ వొత్తది నీకు.
అదే అదే.
వాడు ఉండట్లేదు నిన్న బొయిన కానీ అప్పుడే వొచ్చిండు అమ్మ అన్నది నాన్న పెమే కట్టింది నువేమో అన్నది. మాట వాని కనుక్కుంటే మనకి కరెక్ట్ టైం కరెక్ట్ తెలుత్తది. ఉ. సాయంత్రం అప్పుడు మళ్ళీ పోయినప్పుడు ఓ అ కనుక్కుంటా. లేపోతే ఫోన్ జెసి ఐన కనుకుందాం లె రేపు.
అదే అనుకుంటే సరే మీ తమ్ముడూ ఊ. కాదన్నా నువ్వు గట్టుకో అంటన.
అమ్మ అంత వెద్ద ఏమోంటేమన్న ఉన్నదా అక్క ని దగ్గర.
నువ్వు కూడా గట్టుకోవచ్చు ఇ కొడుకు గ. ఎట్లా కట్టుకోంటాడొ బిడ్డ కూడా గట్టుకోవచ్చు తల్లి జనిపోయింది గద. రక్త సంబంధం ఉన్నోళ్లు ఎవరైనా గట్టుకోవచ్చు.
ఏమోంటుండొద్దా ఉండొద్ద ముద్దు నా దగ్గర హు. ఇంట్లో అంటే వద్దె ఆ వినపడుతాంది కనీ ఉమ్ అంతేఎమోటు. టుండోదాంటన్న.
ఉమ్.
ఛానెమోంటూ గద అక్క సరె ఐదు పదంటే అజ్జేస్ చేత్తగ చేయగలుగుత గనీ.
ఉమ్.
పెద్దగా ఉంటాంటే నేను ఇక్కడ తీసుకొచ్చేది. అట్లా.
అడ్జస్టు ఊ. చేద్దాం మరి మేడం ను అడుగుత నేను. తాప కిన్ని ఇయ్యచ్చు.
అట్లా అడుగుతా ఉంటావా.
ఆ.
హు హు సరే కనుకోవర్.
ఉమ్.
కనుక్కుంటే ఇక్కడ కనుక్కున్నాక జెప్దాం. తమ్ముని కనుక్కుంటే క్లారిటీ వొత్తది గద ఎదనేది. మనకి ఉమ్ దాన్ని బట్టి.
అ
చెప్పచ్చు. ఇది బొత అన్నది విజే ఇంటికి. వాడు ఉండట్లే టైం కి నాకు దొరుకుతలేడు ఉమ్. లేపోదే కొద్దిగా నిమ్మలాంగా ఉంటే మొక్కజొన్నలు లూలా జెతార్రు.
అవునా.
ఆ. అ మొక్కజొన్నలు కొంటాండు నుల్లా ఏషే కాడికి వొతాండు ఇగ అందుకనే ఇ దొరకట్లేదు నాకు హు హు. వాడు నిమ్మల పడితే నాకు అడగడానికి ఉంటది మంచిగా. అందుకనే ఆలోచించుతన్న. ఉమ్ మమ్మోలంటే ఇగ వాన్ని అడగాలంటారు గద అక్క. వన్నడిగితే కరెక్ట్ క్లారిటీ వస్తే మనం కట్టడానికి ఏదైనా ఉండది ఉన్నదే ఇద్దరం ఇగ వాడికి లేవకుండా నేను చేసేదే ఏం ఉన్నది
అంతేలే అని
ఉన్నది కదా ఎప్పుడైనా
అద తెచ్చే అప్పుడయినే ఇంకటిన ఇగ నేన్ గట్టలేను అంటే మరి ఇగ నేన్ కట్టుకుంట అని
ఉమ్ అంతేగాని అదే కనుక్కుందాం మని కనుక్కుంటే ఫస్ట్
ఉమ్
దాన్ని బట్టి మనం చేయొచ్చు పని ఏదైనా ఈ కొత్త పెన్షన్లు ఇత్తారంట కదా అక్క నువ్వు అప్లై చేసినవా
మా ఫియర్
ఇయ్య ఎందుకు
మా ఆడోళ్ళుకు పెన్షనీయ్యరు ఇయ్యొచ్చు కానీ ఇతలేరు అట్లా
ఇస్తారంట కదా కొత్త జూన్ రెండుకు రేపుడు వస్తాయ అని అంట అంటే ఇతరనంటా అని తెలిసింది రేపు నీకు తెలివకుండా ఉందా ఇంకా
జూన్ రెండు నుంచి కొత్త పెన్షన్లని తెలుసు కానీ ఇ నేను తెనైగా అషన్ బద ఆహా ఏనకి
అసలు ఏమైంది ఇంట్లో దిక్కడి దకొచ్చింది చెప్పు
ఏమో తెలవదు రా
నీకు తెలవకుండా ఉంద అక్క అను మట్టిడి పోతా ఉంటవి
నిజంగా ఇళ్ల గురించి నాకైతే తెలివనిత్తలేర్ రా
ఆవు ఏమో నేను కూడా అడుగుతాను కానీ ఇద్దకు అయి మనకి వచ్చేదాకా నమ్మకం తక్వే అక్క
ఉమ్
చెప్పట్లేరు ఎవరు క్లారిటీగా నేష్ట్ ఎట్లాన్నా ఫోన్లలో చూసుకోవచ్చ అంట కదా ముద్దు నీకు తెలియదా
ఎట్లా చూసుకుంట్రూ
ఇందిరమ్మ ఇళ్లనే యాప్ ఓపెన్ చేయొచ్చుంట కదా
ఏదో ఉంది
ఏమో అంట అంటే విన్నా నేను కూడా మటి మన దగ్గర అన్టంటే అదే విన్నా అక్కడ అసలు ఇంకా తెలుతది కదా నీకే లీస్ట్ ఎవర వచ్చింది ఏందనేది ఇప్పుడు కొత్తగా పెడతారా లేకపోతే పాతలిస్టులు ఉంటాయి అసలు అర్ధ అర్ధం కావట్లే అది
ఆ
అదేలవట్లేదు ఫస్ట్ మేన్ ఎప్పుడు రాత్తరంటే రాస్తారు అని అంట ఆనంట అందుెండు త రాత రాస్తారంటే అనన్నాడు వంశీ నీన్నడుగుతే
ఉహు అదే నినన్ గుడ అడుగుతే అన్నాడడముచ్చుట
ఇదే మాట చెప్పిండా
ఆ జూన్ రెండు తర్వాత వస్తాయంట కదా ఎవరి పేరన్నా తేలుతది కదా అని నేను అంటే కాదు కాదు అక్క నుంచే ఎవరెవరికి ఇయాల అన్నది ఆ లిస్ట్ పెడతారు అని అన్నాడు
ఆ రోజులు లిస్ట్ రాతరు అని చెప్
మీ సర్వే ప్రకారం
మళ్ళీ సర్వే ఎంటి దక్క
సర్వే
ఏం జరిగింది మొన్న
మొన్న సర్వే చేశిల్లు కదా ర
ఏం కర్రీ జరిగింది మేము లేము ఇంటి దగ్గర అసలు
రాస్ కొలేర మరి
నాకు తెలియదు అసలు మా ఇంటికి కూడ రాలేదు
సంజీవనన్ అడుగు
మేము లేమక్క ఇద్దరం లేము మా డోర్ మీద నెంబర్ పైన ఉంది మరి ఎవ్వరు చెప్పారో తెలవదు మా సర్వే లెక్కలు
ఆ ఇంటి నెంబర్ ఎషిల్ల మీది
పైన ను ఎసింది డోర్ మీద
ఆ వేసుంటే సర్వే అయిపోయినట్టే మీది
ఇంటికే రాలేదు మేము లేము కదా అసలు ఎవరు చెప్పిండ్రో మరి మా ఇంటి వివరాలు అంటే జనాభా లెక్కల సర్వేనా
ఆ అం ఇలా సొంత ఇల్ల కిరాయి ఇల్ల అన్నది కూడా ఉన్నద అన్నమాట సర్వేలో
అవునా
ఆ
అసలు సార్వై గురించి అమూలు నడిగితే తెళ్తుంది అమూల్ ఉంది కదా ఇంటి దగ్గరే
హు
వాళ్ళు మాతో
అయితే అడిగితే అన్నాడు నిన్న సర్వే జరిగింది కదక్క దాన్ని వస్తది నిష్టనంత కారదర్శికి వత్తది ఆ లిస్ట్ దాని బట్టి ఎవరెవరికి ఇయ్యాలి అన్నది డిసైవ్ చేస్తారని అన్నాడు
హు
ఉ
సర్వే అసలు ఎప్పుడు చేసింది కూడ తెలివదు మాకైతే మేము లేము కదా
పదిహేను రోజులు పదిహేను రోజులు ఇరవై రోజుల నుంచి చేస్తనే ఉన్నారు
ఇంక ఇప్పుడు కూడ చేస్తాన్ర
అయిపోయినట్టు ఉంది నాది
అవునా అంటే జనాభా లెక్కల సర్వేనే కదా రోజు రాసుకుంది జనాభా లెక్కలే కదా
ఆ జనాబ లెక్కలు జనబ లెక్కలు ఇండ్లు
హు
అందులో ఎంతమంది ఇంట్లో ఎంత మంది ఉన్నారు సొంతిల్ల కిరాయిల్ల బండి ఉందా టీవీ ఉందా ఇవన్నీ కూడా వుంటాయి అనట్టు వివరాలు
ఆహా
హ కులాల గురించి ఏం అడగలే గాని బండి వెహికల్స్ ఉ టూ వీలర్ ఉందా టీవీ ఉందా స్మార్ట్ ఫోన్ ఉందా ఇవన్నీ ఉంటాయి అందులోది
అవునా ఉ హు మా ఇంటికి ఎవరు వచ్చిర్రో అసలు సర్వే రోజు ఎవరు చేసి రాపిచ్చిడ్రో తెలవదు నాకు అసలు అమ్ముల్ నడుగుతే తెలుత్తది అమ్ముల్ నడుగుదాం అగు రేపు వీళ్ళు సరిగా చెప్పట్లేదు ఈ మధ్య కొంచెం పొలం వాటి గురించి గొడవ పెట్టుకుంద అందుకని సైలెంట్గా ఉంటారందరు
అవునా
ఆ అందుకే సరిగా మాట్లాడతలే వాల్లు కూడా సరి మొన్న ఒకరోజు పెట్టుకున్నా మాత్త తోటి మాట్లాదాతలేదు అది నువ్ బెట్టుకున్న కాంచి ఇక దంకంకంటా ఎటు పోతనక్క నేను అటు ఇటు తిరిగి ఉన్న నేను ఏడు
నీతోనే నా గొడవ పెట్టుకుంది
నేనే పెట్టుకున్న ఉన్నాయిలే ఇగ చానే తర అ మలస ఆ మ హ అన్నింటికిీ వాళ్ళే చెస్తా అంటే ఏం చెస్తాల అక్క ఏం చేసేదని ఊకే మమ్మల్ని అంటాంది ఏం చేసిర్రు ముందు బడి ఏం చేసిర్రు చేసింది లోన్లు మా చెప్పకుండా పొలాలు ఎక్కించుకున్నడు పొలాల మీద లోన్లు తీసుకున్నరు అయ అన్నందుకు కోప్పడమొన్న అంటాంది అన్న నేను భయమేముంది మురిగేవర మనకుతట్లా అక్క అదే అన్న మొన్న ఓ ఉ కొంచెం అట్లనే వాదన ఉంది కాబట్టి సైలెట్గా ఉంట దారిన వాళ్ళే ఇంకా నాకు జనాభా లెక్కల ఎంక్వైరీ జరిగి ఇది కూడా తెలియదు అసలు ఎవరు చెప్పని కూడా చెప్పలేదు ఇక అమ్ముల్ని అడిగితే చె చెప్తది
ఆ
అడిగి చూద్దాం రేపు చాలా ఉన్నాయిలే ఏవన్నీ ఇప్పుడు చెప్పేది కావు నీతోటి కాని